హలో వినిపిస్తుందా అండి
ఆ అండి
ఊ చెప్ప అండి యి
ఆ మీరు రాటాక్స్ బై అతంది ఒక టీవీ నాకు నేమ్ గుర్తుకు రావట్లేదు రా టా క్
వీకే చూస్తాన అండి ఆ తనవి రాటాక్స్ విత్ వికే అవున అండి మీ వాయిస్ సరిగ వినపడలేదు కొద్దిగా నెట్వర్క్ వచ్చే చోట. నెట్వర్క్ వచ్చే చోటు కూర్చోండి. హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి చెప్పండి హలో మీ వాయిస్ స్టర్క్ అవుతుంద అండి
వినిపిస్తుందా
ఆ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది హలో
హలో
స్టర్క్ స్టర్క్ అయి వస్తుంద అండి వినిపిస్తుంది చెప్పండి హలో హలో హలో హలో
ఆ హలో
వినిపిస్తుందా అండి ఆ చెప్పండి ఆ చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి ఆ ఇప్పుడు
ఆ ఛానల్ మీరు చూస్తారా అని అడుగుతున్నా
ఆ చూస్తామ అండి రా టాక్స్ విత్ వికే అతను అంటే మంచి మంచి కంట్ టెన్స్ తీసుకొని వచ్చి లైఫ్ లైఫ్ స్టైల్ అంటే అంటే ఏ ఫేసెస్ మంచి మంచి అన్ని చూపిస్తా ఉంటాడ అండి
అవున అవును ఆ దాంట్లో మీరు ఆ ఒక లేడీని ఇంటర్యూ చేశారు ఆ ఎప్పుడు మీరు చూసారా
ఏంటండి ఏ లేడీ అంటే అంటే చాలా మందిని ఇంటర్యూ చేస్తాడఅండి తను
బ్యాక్ అనుకుంటా ఆ అదే ఆమె నాకు ఎక్జాట్లీ అదే ఉమెన్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి రేప్స్ గురించి
ఓకే ఓకే ఆ చెప్పండి
నాకు ఆమె పేరు గుర్తు రావట్లేదు ఆమెతో చేశారు అసలు లిట్ రల్లీ అది చూసి నాకు చాలా భయం వేసింది ఆ సునీతా కృష్ణన్ సునీత అండి అసలు ఆ ఎపిసోడ్ చూస సే లే నాకు భయం వేసింది శివరింగ్ వచ్చింది అసలేంటి ఇన్ని జరుగుతున్నాయా మన ఇన్ యాలో మన తెలుగు స్టేట్స్ లో అసలు అదే దానికి ఆ ఆహా నాకు ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకా బాధ అనిపించిన విషయం ఇప్పుడు ఆమె ఒక్క ఆమెకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని నుంచి ఆమె కోలుకొని ఆమె లైక్ ఫైట్ చేయాలి ఇప్పుడు నేనంటే ఫైట్ చేయగలుగుతున్నాను నాలాగా చేయలేని వాళ్ళ సంగతి ఏంటి విషం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటని ఆమె వయసు రైస్ చేసి ఇట్లా కోట్ క తీసుకెళ్ళి తంటే లైక్ కోటు బయట అ తిట్డి ఇట్లా రాళ్ తీసుకొని వేయాలి ఇవంతా చేశారంటారు మకి ఒక ఇయర్ కూడా వినిపి చదా అ అ చెప్ప కూడా బట్డ అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ వల్ చ నలుచుకుంటూ వాళ్ళ ఏదో ఒకటి చేయొచ్చు బట్ ఏమి చేస్తున్నా కూడా వాళ్ళు దానికి ఎందుకు అపోజ్ చేస్తున్నారో అర్ధం కాబట్టి మరి
లైక్ కొంతమంది కొన్ని మూవీస్ చూసారా మీరు అంటే కొన్ని రాజకీయ నాయకుల్ని అంటే ఇలా తీసుకు కొని పోయి ఎంజాయ్ చేయడం అట్లా ఎట్లా జరుగుతా ఉంటాయి కదండి లైక్ అంటే అట్లా చేయకోకుండా చేయొచ్చండి ఇడియా అంటే ఇప్పుడుది ఆది యోగి ఆదిగి ఆది యగి యోగ నాథ్ తెలుసా అండి మీకు
ఆ తెలుసు తెలుసు
అతను అతను ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అంటే ఎన్కౌంటర్ చేసి ఇట్లా చే చేస్తాడు క అట్లా చేస్తే భయం పెరుగుతుందండి అందరికి అతను మ అంటే అతనికి ఆ అతనుకున్న అట్లాంటి లీడర్స్ ఉంటాయి ఇడ అట్లాంటి లీడర్స్ కిన్నా ఉంటే ఇండియా అంతా మొత్తం బాగుపడవదు తుందండి ఎందుకంటే ఎక్కడ కరప్షన్ ఉండదు
హ
ఆ అట్లాంటి వాళ్ళు ఉంటే చాలా మేలండి
అవునవునండి
ఇప్పుడు అంటే బయట టాక్స్ ఏంటంటే నెక్స్ట్ సీఎం అతను అయితేనే బాగుంటది అని చెప్పి అట్లా మాట్లాడుత న్నడి ఎందుక అ తను ఇప్పుడు చూసారు మీరే లైక్ ఏమన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాగానీ ఇల్లీగల్గా కాని వెంటనే కూల్ చేస్తారు
అవునవును
ఆ అట్లా వేరే రే ఏదో జరిగింటే ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు అట్లా రేపు ఏదో జరిగింటే
ఉ అదే అండి అలా చేస్తే ఇప్పుడు అలా చేస్తున్నా కూడా అసలు అయినా కూడా ఎవరు ఆగట్లేదండి చిన్న దినలు చేస్తున్నారు
అది ఎట్లా అంటే సోషల్ మీడియా ప్రభావం చాలా పడిందండి సోషల్ మీడియాలో అంటే వీడియోస్ కాగానీ ఎట్లా అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయంండి అట్లాంటి వీడియోస్ వేస్తే ఆ అట్లాంటివన్నీ చేస్తే అందరుూ చూసి దానినే పాటించాలి అవే చేయాలి కోరికలు అనేవి జరుగుతాయి ఇప్పుడు ఏం లేనోడు జ జరగాలంటే ఏం కష్టపడుకో జరగాలంటే అవి ఎట్లయితాయింటే అవి లైక్ ఈ ఎత్కొని పోయి ఏదో చేసేసి అడంట పడే అట్ అట్లా జరిగిపోతాయిడి అవన్నీ నిర్మూలి థాంచాలిఅంత ఫస్ట్ సోషల్ మీడియా బ్యాన్ చేయాలండి
అవును లైక్ చిన్నపిిల్లలకి యూస్ చేయకోకుండా
చిన్నపిల్లలకే కాదండి పెద్ద వాళ్ళకి కూడా ఇప్పుడు ఖాళీగా ఏం పని చేయకోపోకుండా వీడియోస్ చూస్తా ఉంటారంండి వాళ్ళు ఏదో ఒకటి సంపాదించి వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళు ఏదో చేస్తా ఉంటారు అట్లాంటివన్నీ వీలు చేయాలంటే అవుతుందాద
హ
అప్పుడ ఏమైతుంది నేను అది చెయాల నేను చేయ అదే కోరిక పడి అట్లనే చేయ అట్లానే అట్లాంటివన్నీ జరుగుతున్నాయండి
అవునవును
అన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ సోషల్ మీడియా అనేది బ్యాన్ చేయాలండి ఎందుకంటే ఆ ప్రభావం చనా పడుతుంది
ఆ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఇప్పుడు చిన్నపిిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా బాయ్స్ కి ఇట్లా చెప్పాల చె నేర్పిస్తూ రావాలన్నమాట
అంటే ఎంత నేర్పచ్చినా కూడా చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు ఎంత నేర్పచ్చినా పెద్ద అయిపోతేనే అంటే మనసు యొక్క మనసు ఒకటే ఆగా ఉండదండి
హ
ఏదైనా చూసినావంటే చేయాలని ఒక కోరిక అనేది పుడుతుంది ఆ కోరిక అనేది అంటే మనం స్టార్టింగ్ నుంచే ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేకుండా ఉంటే మనిషికి ఏ ఏవి ఉండవు ఏవి చూసింటరు బుక్స్ చదువు కొద్దిగా లైఫ్ మీద ఫోకస్ చేస్తారు ఏదన్నా చేయాలి డబ్బు కావాలి మనం ఏదైనా చేయాలంటే డబ్బు కావాలి మనం ఎదగాలంటే డబ్బు బ్బు కోవాలి ఇట్లాంటివన్నీ చేయాల ఇట్లాంటి ఇవన్న చేస్తే ప్రపంచం ముందుకు పోతుంది కాగానీ సోషల్ మీడియా లో ఫోన్ లో చూసుకు చకుంటుంటే ఎందుపోతుందండి
అదే కదా సగం లైఫ్ అంతా మనం సోషల్ మీడియాకే సగం జీవితం అంతా మనం సోషల్ మీడియాకిక్ స్పెండ్ చేసే
లైక్ జనరల్ నాలెడ్జ్ గురించి దాంట్లో గురించి దీనిలో గురించి తెలుసుకోడవే తప్పు లేదు
బట్ ఎంత వరకు యూజ్ చేయాలో అంతవరకు అదే అండింతరకు యూజ్ చేయాలో అంతరకు మాత్రమే యూజ్ చేయాల అనమాట దా నెక్స్ట్ సీడ్ గ యూజ్ చేస్తేక్కడ మనకి ప్రాబ్లమ్ అయిస్తుంది అనమాట దాని వల్ల మనము పర్సనల్ లైఫ్ కి కూడా ఒక నిమిషం దాని దాని వల్ మనం పర్సనల్ లైఫ్ కి కూడా దూరం అవుతాము ఎప్పుడు ఫోన్స్ క అడిక్ట్ అయిపోతాము లైక్ చిన్నప్పటి రోజుల్లో మనం కంపేర్ చేస్తే అసలు అసలు ఫోన్స్ ఉండేవి కాదు కాబట్టి బయట ఆడుకునేట వాళ్ళం ఫ్రెంస్ ఎక్కువ మంది ఉండేటోళ్ళు ఇంట్ వాళ్ల ఎక్వ టైం స్పెండ్ చేసేవాళ్ళం టుండయి ఇప్పుడు
వాల్యూ తెలుసు వాల్యూ అనేది లేకుండా పోతుందండి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూసినారా చిన్న పిల్లలు కూడా చూస్తున్నారా ఏద ఏదంటే అది మాట్లాడేస్తారు పెద్దవాళ్ళని ఇట్లాంటివన్నీ దీని దీని కారణం అంతా ఏంటంటే బయట ఇప్పుడు పిల్లవాళ్ళతో బాగా ఎంజాయ్ చేసుకుంటా నవ్వుకుంటా ఉంటే హ్యాపీగా గేమ్ ఆడుకుంటుంటే పర్లేదు ఈ చెడు మాటలు పిల్లలు ఒకరి నుంచి ఒకరిని నేర్చుకొని ఒక చోట కూర్చొని ఫోన్ లో చూసుకుంటా గేమ్స్ ఆడుకుంటా ఇట్లనే చేసుకుంటుంటేయి వాళ్ళు రేపు పొద్దున ఎట్లా ప్చ్ అవుతారు
అదే కదా నేను ఏమంటున్నాను అంటే చిన్నప్ ఇప్పుడు ఇవంతా లేకుండా కాబట్టి ఫ్యామిలీ టైమ్ అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఎక్కువ అటాచ్మెంట్స్ ఉండేవి ఇమోషన్స్ ఉండేవి మాటలు ఎట్లా మాట్లాడాలి రెక్స్పెక్ట్ ఎట్లా చేయాలినినే తెలిసేవి అనమాట బట్ ఇప్పుడు అట్లా ఉండట్లేదు కాబట్టి అసలు చిన్నపిల్లలు బూతులు మాట్లాడేస్ స్తారు ఇలా అసలు చిన్న పెద్దనే తేడా లేకోకుండా బిహేవ్ చేసేస్తారు ఇంకా ఇప్పుడైతే అసలు చిన్న పిల్లలు ఫోన్ అన్లాక్ చేయడం తెలుసు వాళ్ళకి యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టడం తెలుసు కార్టూన్స్ పెట్టుకోవడం తెలుసు లైక్ అన్ని తెలుస్తున్నా వా చిన్న పిల్లలు అసలు కొందరైతే ఫోన్ చూడకకుండా ఫుడ్ కూడా తిారనమాట ఇంకా ఫోన్ ఉంటే నిద్రపోతారు ఫోన్ ఉంటేనే ఫుడ్ తింటారు
అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మెంబర్స్ చిన్న పిల్ల వాళ్ళ కోడింగ్ ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ కొంతమందికి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నండి కొంతమంది మాతమే అంటే నైన్ంట పర్సెంట్ మెంబర్స్ ఎట్లున్నంటే ఇలానే బానిస అయిపోతున్నారు లేదో టెన్ పర్సెంట్ బాగా ఇంటెలిజెన్స్ ఉడి అంటే ఏదైనా చేయ్యగలము చేస్తాము అని చెప్పేసి చిన్నప్పుడే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆ ఫైర్ వాల్ క్రాక్ చేసన్నాడు అంటే ఫైర్ వాల్ అంటే వాల్ క్రాక్ చేసినడు
ఖే
ఫై ట్వెల్ ఇయర్స్ వచ్చి పిల్ల్లోడు అ ఫైర్ వాల్ క్రాక్ చేస్తే లో కి జాబ్ ఇచ్చారు ట్వల్ ఇయర్స్
ఆ
అతనికి ప్రైవేట్ జట్ వేసి పంపించి జాబ్ ఇ
అవును ఇంకా ఒక అబ్బాయి కూడా ఇ రీసెంట్ గా ఇన్స్ాగ్రామ్ లో చూశాను నేను తను స్టార్ట్ప్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట చిన్న నా బ ఏఐ టూల్స్ యూస్ చేసుకొని
లైక్ ఏదో మాట్లాడాల అనుకుంటే మీరు మీరు మాట్లాడేసి వెయిట్ అంత పేసి ఏదో వెళ్ళ
అయ్యో నేనేం చెప్పలేదండి వింటున్నానండి మీ మాట్
ఏ ఇందాక చెప్పారండి ఇందాక వన్ మినిట్ బ్యాక్ టూ మినిట్స్ ఏదో చెప్తుంటే నేను ఏదో మర్చిపోయానండి
ఓకే
ఇంకెన్
ఇంకే ఇంకేం లేదండి చెప్పాలి మీరే
మ్మ్ చెప్పల్లండి మీరే
ఓకే సరే అండి బాయ్ అండి
ఆ ఓకే అండి బాయ్ అండి
మ్మ్ బాయ్ అండి